ఏంజస్ నయి
ఏట్లో ఉన్నా
ఏం చేస్తున్నావు ఇంట్లో
పడుకున్న ఊరికనా
తిన్నావా మరి
తినలే ఇంకా తినాలి ఉంటవుతుంది
లేట్ అయింది ఈరోజు కొంచెం
అవునా
ఏట లే ను మని టమాటా ఎగ వంటతున్నా
మానింగ్ తొర రూపాయయి వచ్చినంతే
ఎందుకు ఊఓకే అట్లా ఊహచ్చినావా అదే వాళ్ళ మన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందేమో ఎట్లా అయింది
వాళ్ళకు వాళ్ళ తరరుకు ఏదో చిన్న పని మీద పోయిస్తున్నారు అంటే షాపింగ్ కోసం అని
ఎవరవర ఎలార
బాబాయి చిన్నమ్మా చెల్ ముగ్గురు పోయ ముగ్గురు పోతుంటే వుఊ రా తను సైడ్ గురించి తలగించింది బ్బండి
మరి బాబ దభల్ గల న అలకి
ఆ ఆయనకు ఆ చిన్నమకం ముచ్చత్కి గీస్కోబ
ఇంకా మామయకి బాగా దాకినాయా
ఆ ఆయనకు దౌరవ పలిగింది
అయ్యో అంతద నందగినయ మరబడ దొరికిందా మళ్ళీ దొరకలేద
ధర్ఖిండ్
ధర్ఖిండ
ఆ దొరికింది దొరికిడి ద ఆయన కూడా కళకి దత
అతను కూడా కాలి ఇరిగింద
అవును అద అట ఆ చెల్కు ఈ చెల్కు మోకాళ్లు కట్టి గుద్తుకుందట చెల్కు
అది మావయ్య మరీ ఆపరేషన్ చేసిండ్రా
ఆ మొన్న అయిందంటగా ఆపిష
ఎప్పుడు తీసుకొస్తారంట మరి
ఈ వళ తీసుకొస్తరు కావచ్చు సాయంత్ర్రం ఇవరు పొద్దున్నే తములు కలిసింది
ఏమన్నాడు
ఇంకో మూడు రోత తీసుకొస్తా అన్నా అని చెప్పిండు
ఇంకా త్రీ డేస్ తర్వా తీసుకొస్తారంటనా బాగా సివియర్ గా తగిలిందంటనా
దౌడ పక్క ఉంటది గ
దౌడ బుక్కగ్ తగలింద విరిగింద
విరిగింది
మరి దౌడబుక్క విరిగితే ఇట్లా పనులు కూడా ఊడిపోతాయి కదా ఉన్నాయంటనా ఊడిపోయినాయి అంటనా అ
ఇగ వేడేం అడగలేదంట ఇరిగిందో ఊసిపోయిందో ఉస్ పోలేదో రేపు కనుకుంట మొత్తం ఇంగ అంటె ముందు ఆపరేషన్ చేసా సరి చేస్తార్ కదా ముందు
ఆ ఆపరేషన్ షెడ్ జేస్తారు గా నీ ఇట్లా కొన్ని రోజుల దాకా నోరు తెరవడానికి రాదు అట్లా నోరు తెరవకుండా ఉ అంట మరి అది ఓడిపోయినాయా ఉన్నాయా అని ఏ ట్లా తెలుస్తది
అదే సెట్ అయిన తర్వాత వారిని టెస్ట్ చేస్తారు ఇట్ల లాగుతరు నార్మల్ గాలా గి చూసరు నాకు చూస్తే అవి ఏమన్నా ఊసినట్ అనిపిస్తేనేమో ఆ తీసేస్తారు లూజు లూజు గ ఉంటే లేదు గట్టిగానే ఉంటే అలానే ఉంచి అద్ చేసార్ సౌండ్స్ వస్తున్నా యి ఏంటి
వంట చేసున్నా
అవునా అట్లా అయినాక తీసుకొచ్చి చూస్తారు కావచ్చు నాకు తెలిసి నాకు అదే అనిపిస్తుంది
అన్యాయంగ దగిల్నాయ్ కదా
ఆ ఊరిక వాళ్ళు కూడా కావాలని తలిగిలా అనుకోకుండా వాళ్ళు తలిగించలే అనుకోకుండా వీల్ దగిలిల్
అనుకోకుండానైనా అనుకోనైనా ఇప్పుడు దౌడ బొక్క అంటే మాట్లాడడం రాద్ తో మళ్ళీ మోన్ననే అంతకు ముందే ప్రదీప్ కి ఇట్లా దెబ్బ తగిలిందేమో కదా
హుమ్ అవును
ఖర్చులో పడి ఉన్నారు ఖర్చుల్నే ఖర్చు
అవును మొన్న వాల్ ది సంవత్సరికం జరిగింది
ఎవరిది వాళ్ళ తాత్
వాళ్ళ తాతది
యమ్మ మూసలోడు సచ్చిన కాంచీ ఎదో ఒకటి అయ్తున్దీలకి
ఉమ్ అవును ఆ ముస్లోడు సచిపోయనకానుంచి ఏం కాదు ఆ చెల్లెల్ సచ్చిపోయిన కాంచీ అట
ఏ చెల్లే ఇంకొకామా
ఆ
ఎందుకు మరి అప్పుడు వీళమనా
ఏమో ఇలేనా అంటే
అది స్టార్ట్ గాని మరి వాళ్ళ ఏమైనా ఇట్ల చేసిరా అని
ఈ అప్పటి నుంచి అంటే చేసే ఉంటారు కదా
కావచ్చు అది పో దేని మ అనుకోలేంగా
అనుకోలేము అనలేము కాని ఈ ప్రతిసారి అయితుంటే ఎట్లా
అైతు వాళ్ళు చుకుంటారు మన దానికి
మరే అతను వచ్చిందంటార మీ బావ
అనేది కావచ్చు ఈ టీషర్ట్ వేరే స్టూడియో అన్నది
ఏముంది
రేర్ స్టూడియో రేర్ రాబిట్ నుంచి వచ్చింది
రాబిట్ట స్టూడియోనా
రేర్ స్టూడియో టీ షర్ట్స్ మీద అట్లానే ఉంటది
ఆ
గ్రీన్ కలర్ నా మీదనా మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంంది కొంచెం దూరం వెళ్తాండి ఆట అసలు
ఆన చేసినా గాని ఇల్లాంటి కాల్స్ మాడుతా అంటే అట్నే అవుతుంది అందుకో
కాల్ మాట్లాడుతుంటే అట్లనే అవుతుందా
ఆ నిష కూడా అదే అంది
ఫోన్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంద చెక్ చేయించుకోవాలి
చేసుకోవాలి నిన్న కూడా అదే అన్న
కొత్తది తీసుకుంటా అని అన్నావు కదా
తీసుకున్నా చూసిన ఒకటి త్రీ థౌజండ్ లోలా ఉంది
కీపాడ్ అది
యూపిఐ ఉందా మరి కి ప్యాడ్ ఎందుకు
అదే ఇంకా నాతో మళ్ళీ అప్ప తీసుకునే ఈటీవిద ఇంకా నా నాలు
ఎందుకు ఇంకా టీవీ అయిపోలేదా
అది అర్థం అయితే మళ్ళీ మళ్ ఫోన్ తీసుకుంటే మళ్ళీ ఇది ఒక తరిగి తెచ్చుకోం అయితే ఎందుకు
అ
ఏ మరి కీప్యాడ్ ఫోన్ ఎవరు ఈ రోజులలో తీసుకో స్మార్ట్ ఫోన్లు తీసుకుంటే
అది తీసుకుని తర్వాత అది పగుండలు వాడత వాడి తర్వాత కొంచెం సెట్ అయినాక అది అమ్మకి ఇచ్చె తీసుకొ చౌక్
ఏడుకనే పోత ఫోట
ఇది ఎంతైదక్క ఫోన్
ఆ నా ఉంటదంటే నేను లేకపోతే
నేన లేపోతే లేకపోతే ఏకడపోత
నేన లేకపోతే నువ్ ఎడికి పోవ ఎట్టన్న పోయిన అట్లా
నేను ఏ దిగుతానే ఏ దిగాను ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా వాతంద ఏంది
అయినా కూడా ఎవరన్న చూస్తే ఎట్లా ఉంటాది
ఎవని కోసమని వాళ్ళ కోసం నేను ఇది ఐఫోన్ కూడా వాడిన నేను ఇప్పుడు కాదు ఎనిమి సంవత్సరాల క్రితం వాడిన నేను ఐఫో
కుక్కలు బాగా వచ్చినట్టున్నాయి కదా పిచ్చి కుక్కలు
అవును
సంపలేద వాటని
సంపట్లేద్ దాన్ని చంపకుండా అమలా అక్కినేని అమల స్టే చేసుకొచ్చిందిగా తెల్వదా నీకు
బ్లూ క్రాస్ వాళ్ళ మీద తీసుకొచ్చింది కని అవి కరుస్త స్తున్నాయి కోతులు కుక్కలు మనుషులను అసలు డేంజర్ గా కారుస్తున్నాయి
అవి తీసుకుపోయి వాళ్ళ గదిలో ఏయాలి అమల వాళ్ళ గదిలో అప్పుడు తెలుతది
నా అతన్ని గరిసేయగదా రామ్ సార్ వాల్ల బాబుని
అదే అందుకనే ఈ కుక్కలండి పట్ కొొని పోయి సంపోద్దు మొత్తం అది అది ఉంటది కదా అన్నపూర్ణ స్టూడియోస్
ఆ
వదిలేసి రావాలి
అన్నపూర్ణ స్టూడియోస్ లో వదిలేసోస్తే వాళ్ళ ఏం చేస్తారు
ఇగ ఆమె చూసుకుంటదాట వాటిని మనం చేతంటే మనం తప్ప అంటాంది కదా సంపద్దు
క్షే
నేన మళ్లీ చెయ్యనా